హలో
హలొ
హలొ
ఏం చేస్తున్నావ్
ఏం చేస్తలేదు నువ్వేం చేస్తున్నావు హలో
హలో ఇరవై నిమిషాలుగా ఫోన్ చేూస్తూ ఉన్నాను
ఏం లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్న టైం ఎలా అయిపోతుందో తెలియదు
అదే సమస్య, సోషల్ మీడియా మన టైం ని ఎక్కువగా తీసుకున్నట్టు అనిపిస్తుంది.
కొంచెం అనిపిస్తుంది, కానీ ఫోన్ కూడా ఉంటుంది, ఫన్ కూడా ఉంటుంది కదా, ఎంటర్టన్మెంట్ ట్రెండ్స్ అప్డేట్స్ అన్ని ఇక్కడే ఉంటాయి.
అవును కానీ అందులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నావ్
అన్నీ కాదు కానీ కొన్ని ఉపయోగపడతాయి, రెసిపీలో ఫ్యాషన్ ఐడియాస్ స్టడీ టిప్స్ నేర్చుకున్నా
అదే మంచి విషయం కానీ, నెగిటివ్ సై సైడ్ కూడా ఉంది కదా, ఇతరులతో మనల్ని మనమే పోల్చుకోవడం
అవును, అది చాలా జరుగుతుంది, ఎవరో ట్రావెల్ చేస్తుంటే అచీవ్ అవుతుంటే చూసి మనం ఏం చేయడం లేదనిపిస్తుంది.
నాకు కూడా అలానే అనిపిస్తుంది, కానీ వాళ్ళు చూపేది వాళ్ళ లైఫ్ లో బెస్ట్ పార్ట్ మాత్రమే
నిజమే వాళ్లు తమ సమస్యలు ఫెయిల్యూర్స్ ని చూపించారు
కాబట్టి మనం మన నిజ జీవితాన్ని వాళ్ళ అ వాళ్ళు ఎడిట్ చేసిన లైఫ్ తో పోల్చుకోకూడదు
అది కాస్త ప్రమాదకరం మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది
మెంటల్ హెల్త్ మీద కూడ ప్రభావం పడుతుంది
అవును ఎక్కువసేపు ఫోన్ వాడితే నాకు కూడ అలసటగా అనిపిస్తుంది
అయితే తగ్గించాలి కద
అంత ఈజీ కాదు అలవాటు అయిపోయింది
అవును యాప్స్ అలానే డిజైన్ చేస్తారు
మల్లి తగించేయాలే పోల్ పూర్తిగా వదిలేయాలా
కాదు బ్యాలెన్స్ కావాలి
బ్యాలన్స్ ఎలా మెయింటైన్ చేయాలి
రోజుకు ఒక గంట మాత్రమే వాడ్ పడాలి అనుకని లిమిట్ పెట్టుకోవచ్చు
ముందున్ వాడకూడదు కదా
అవును అవును అది మంచి అలవాటు
అలాగే హబీస్ మీద టైం స్పెండ్ చేయాలి
కరెక్ట్ రీడింగ్ స్పోర్ట్స్ డ్రాయింగ్ లాంటి వాటిపైన
నేను ముందు స్టిచింగ్ చేసేదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్
చూడు సోషల్ మీడియా వల్ల మన మన ఆసక్తులు తగ్గిపోతాయి.
నిజమే మళ్ళీ స్కెచింగ్ మొదలు పెడతాను
చాలా మంచిది
నువ్వు ఏం చేస్తావు
నేను వాకింగ్ కి వెళ్తాను ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను
చాలా బాగుంది
ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ ఎప్పుడూ బెస్ట్
ఖచ్చితంగా
మరి ఈరోజు నుంచి స్క్రోలింగ్ తగ్గిస్తావా
తగ్గిస్తాను మీ రోజు ఎలా ప్రారం